ఆ ఏం చేస్తున్నా
నేనా మస్క్ మిలాన్ తింటున్నా నువ్వేం చేస్తూన్నావు
నేనొచ్చేసి మోటు పతులు చూస్తున్నా
దోభట్లో
ఆ అంటే బాగా మంచి వైబ్ వస్తుంది కదా
అవును
ఉమ్ నీకు ఇష్టమా మోటు పతులు
ఇష్టం చిన్నప్పుడు చూస్తుంటి ఇప్పుడేమంతా చూడను
అవునా అందులో మోటు బాగుంటాడు కదా
ఉ అవును అచ్చం నీలాగే ఉంటాడు మోటు మోటుగా నువ్వు కూడా ఈ మధ్య మోటు మోటు అయినావు కదా
ఆ ఇంకా మోటుకి సమోసాలంటే చనా ఇష్టం
హు
మోటోకి సమోసాలంటే చాలా ఇష్టం
అవును పట్లోకి ఐడియాస్ పట్లోకి ఏమి ఇష్టం
పట్లు కీ మోటు అంటే ఇష్టం
హావ్ వాట్ ఏ రైమింగ్
హ మీరు బలే మాట్లాడతారే స్టయిల్ గా
అవును అంటే నేను ఫారిెన్ లో పెరిగాను
ఓకే మరి ఫారెన్ లో ఎక్కడ ఉంటున్నారు మీరు
ఫోరెన్లో ఫోరెన్లోనే ఉంటా
అంటే అలా కాదు అంటే మామూలుగా
ఒక ఏరియా ఉంటదండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటది అకడ ఆడే నీళ్ళల్లో ఉంటాం
అవునా అక్కడ నీళ్లు బాగున్నాయా
అంత పాచిపట్టి పోయిటయీ వాళ్ళు క్లీన్ చేసేదిరాదు దాన్ని వాళ్ళు తింటారు కూడా తెలుసా
బ బ హ్మ్మ్
హ్మ్మ్
ఇంకా మీ ఫారెన్ లో మంచిగా మాట్లాడతారా అందరూ
మాట్లాడతారండి అవసరం అందరు మీలాగే
నాలగే మాట్లాడతారా హ్మ్మ్
ఇంకేమండి చెప్పాలండి
ఉమ్ ఆ కలిపేస్ ఆ ఇంకా మీ ఫారెన్ లో చనాా సినిమాలు కూడా తీస్తారంట కదా
ఆ ఏమండి
ఫారిన్ కంట్రీస్ లో మంచి సినిమాలు
ఆ వేస్తారంండి మొత్తం డార్క్ డార్క్ మూవీస్ వేస్తారు
డార్క్ డార్క్ సిరీస్
ఆ యా అండి డార్క్ మూవీస్ లేదండి నే తెల్లగానే ఉంటాం డార్క్గా ఉండను
అవును డాార్క్ మూవీస్ వేస్ స్తే మీరీ మీకి కనపడిస్తుందా
ఆ అండి లైట్లు త్రీడి లైట్లు పెట్టుకోని చూస్తాం ఆ అవునండి
మీ ఇంట్లో వాళ్ళు ఏమండ్రా
అంటే డార్క్ గా ఉంటాయి కదండి చూస్ తే వాళ్ళు కూడా ఏం పట్టిచుకోరు వాళ్ళకి కనపడదు
ఓ యు ఆర్ వెరీ డార్క్ మైండ్ అనుకుంటా కదా
అవునండి మీరు
ఈషా
ఆ ఆ ఈషా అంటే గుర్తొచ్చింది ఈషా ఫౌండేషన్ కి ఎప్పుడైనా పోయారా అ
లేదండి మీరు పోయినారా
ఆ వెళ్లాం అక్కడ చానా అంటే చానా బాగుంటుంది శివుడు బా పెద్దగ ఉంటడు
మీరు అదృష్టం చేసుకున్నారండి అన్ని తిరుగుతరు
ఏదో అలాగా ఎప్పుడయినా ఒకసారి
ఉమ్
ఉమ్ అయితే మీ ఫారెన్ లో అందరూ మంచిగా ఇది నిన్ని మాట్లాడిస్తారా
కానీ మన ఇండియాని మిస్ అయిపోతాన్నా అండి
అవునా రండి ఇండియాకి ఎప్పుడైనా ఇండియాలో నీకోటి తెలుసా ఫేమస్ కంట్రీ చీ స్టేట్ ఏది
ఆ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుందండి అది చానా ఫేమస్ అని విన్నాను
అవును ఉహ్ వస్తారా
చూస్తా అండి అయినా నేను మీకు అబద్ధం చెప్పానండి నేను ఇండియాలోనే ఉంటా అండి
అవునా మరి ఫారెన్ లో అన్నావు
అంటే మీరు మీరు ఎట్లా ఫీల్ ఐతరో అని చెప్ప
ఓ అట్లనా
మాకు ఫెస్ట్ ఉందండి ఈవినింగ్ అందరప్పుడే రెడీ అవుతున్నారండి ఆయిల్స్ పెట్టుకొని అంటే హెడ్ బాత్ చేసేకండి
ఓకే హెడ్ ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే మంచిగా హెయిర్ సో
యా నైట్కి మంచిగా ఫ్రీ
ఆ మా కాడ కూడా అంతే అన్మాట ఫెస్ అదే ఇట్లా ఏదన్నా ఫంక్షన్ చేస్తేగిన అందరూ ఫేసెస్ కి ప్యాక్స్ వేస్కుంటం
మ్ మీరు కూడ వేసుకుంటరా అండి
అప్పుడప్పుడు ఏసుకుంటాను మళ్ళీ అవి కొన్ని సెట్టు కాకోకుంటె ఇబ్బంది ఐతుందని మ్ ఇంగ ఏం చేస్తున్నారు
గదే అండి మేము గూడ ఫేస్ ప్యాక్ పెట్టుకోడానికి రెడీ అవుతున్నం
అవునా మీరే మేలు అన్ని రిచ్ రిచ్చు
ఆ అవునండి మేము రిచ్ చెప్పాలండి మీరే చెప్పండి ఆ ఏం చేస్తున్నారండి ఏం లేదండి పొద్దున్ లేస్తే మా ఫ్రెండ్స్ బ్రెయిన్ తి